తిన్నార
ఆ బాగున్న మీరు బాగున్నారా
హుమ్ బాగున్నా అన్నం
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఖాళీగా ఉన్న మీరు
నేను కూడా ఆ గ్యాస్ బంండోడు వస్తానని మార్నింగ్ నుంచి చెప్తానే ఉన్నాను వాడి కోసం వెయిట్ చేసుకుంటా అన్నాం
అవునాయి అవునండి ఇప్పుడు డిమాండ్ అయిపోయింది గ్యాస్ వారు వల్ల ఇరాన్ ఇజ్రాయల్ వారు వల్ల ఎందుకు జరుగుతుందో ఏమో నాకు భయం అవుతుంది ఏమవుతుందో అని
మీద కూడా వేసేస్తారేమో అని భయం అయితంది అసలు పబ్లిక్ అయితె చాలా భయపడతంది
ఆ అవునండి అక్కడ ఎట్లున్నారో ఏమో ప్రజల పాపం
ఉ అసలు కావాల్సిందే లే వాాలి ఇజ్రాయిల్ వాళ్ళకి కావల్సిందే ప్యాలెస్టైన్ మీద వారు చేసినప్పుడు వాళ్ళకి హ్యుమానిటీ అనేది గుర్తుకు రాలేదు
ఓహో అంత దారుణంగా చేశారా
వాళ ప్యాలెస్ ఇదే కంట్రీనే అంటే కంట్రీనో సిటీనో మనకు తెలిదు అంటే పెద్ద ఇదే వీడ్ అసలు మొత్తం ప్యాలెస్ తనే ఉన్నింది ముందు
ఆ
ఇజ్రాయల్ కి వా వీళ్ళు ప్లేస్ ఇచ్చినారు
ఒక ప్యాలెస్టైన్ వాళ్ళు ఇ ఇస్రాయిల్ కి
ప్లేసిచ్చ వాళ్ళ రాన్ రాన్ ఇజ్రాయిల్ వాల్ల ఏం చేస్తుిన మొత్తం ఆగుపైయి చేసేసుకున్నారు సరేలేని వీన గమ్మున మళ్ళ రాను రాను అసలు బాంబ్స్ చేయడం అంటా మొత్తం ఇది చేసేసినారు మొత్తం బిల్డింగ్స్ అంతా కూలిపోయినాయి అక్కడ ప్యాలెస్టైన్ లో ఎంత మంది చనిపోయినారు
అ్యో ఓ
హ
ఇప్పుడు పాలిచ్చైన్ అనేది ఇజ్రాయల్ కంట్రోల్లో ఉందా లేకపోతే
అవును ఇజ్రాయల్ కంట్రోల్ లోనే ఉంది కానీ ఈ మనుషులు ప్యాలెస్టైన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు జస్ట్ ఆ వాళ్ళ అంటే వాళ్ళల్లా అంటే అల్లానే నమ్ముతనంట
ఆ అంటే వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవుతన్నారు
అంతే మేని పోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మేము మాత్రం నమ్మేది మాళాని అని వాళ్ళు ఈ ఇజ్రాయిల్ ఏమంటె ఆక్యుపై చేసుకొని అంత తన కంట్రోల్లో లో పెట్టుకోవాలా అని
ఆహా
అ
ఎందో అండి ఇజ్రాయల్ సేమ్ అంతే పాలెస్తటైన్ని ఎలా తీసుకున్నారు సేమ్ ఇరాన్ ఒక మసీదు ని కూడా వాళ్ళు అలానే తీసుకునేసారు ఆ యు ఎస్ ఏ పవర్ ఆ అమెరికా పవర్ యూస్ చేసుకొని తీసుకునేసారు
అసలు ఇరాన్కి, ఇజ్రాయిల్కి, అసలు ప్యాలెస్టేన్ వారు ఇజ్రాయల్కి ప్యాలెస్టైన్ కీ జరుగుతున్నప్పుడు, అసలు ఏ కంట్రీ కూడా సపోర్ట్కి రాలేదు. ప్యాలస్టీన్ వాళ్ళకి మళ్ళచి ఆ వాళ్ళ దగ్గర ఏం ఎక్విప్మెంట్స్ ఏమి లేవు ప్యాలెస్టైన్ వాళ్ళ దగ్గర చనిపోవడం తప్ ప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి
అ
అట్లా చానా శెట్టినే మొత్తం అంతరించేసింది అది
ఆహా
దుమ్ము ధూళి అంతే ఇంకా వాటర్ కి కూడా ఆడ మనుషులు
అక్కడ ప్రజలు ఉన్నా ఉన్న లేకపో తె అందరూ
టెన్ట్స్ లో టెన్స్ ఆడ ఆడే టెన్ట్స్ వేసు
ఓకే ఆ
అట్లా ఏనుో ఇప్పుడు, వేరే కంట్రీస్ నుంచి కొంచెం కొంచెం ఫుడ్ పోతూ ఉంటుంది, అది తినుకుంటా అసలు పిల్లలైతే ఈ బోన్స్ కనిపిస్ వస్తాయి వాళ్ళకి అట్లా అయిపోయినారు
ఓ మ్
మ్ ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయల్ కి ఎందుకు జరుగుతాంది వార్ ఏమన్నా తెలుసా
ఆ తెలుసండి దీంట్లో ముందు మంచిగానే ఉన్నారండి ఇస్రాయేల్ ఇస్రాయేల్ ఇరాన్ ఇజ్రైల్ అమెరికా కూడా ఈ యుద్ లో ఉందనుకుంటా
ఆ ఇజ్రయల్ సొ సపోర్ట్ చేస్తాం
ఇజ్రాయిల్కి స చేస్తాన్ని ఇక ముందు అంటే ముందు బానే ఉన్నారు వీళ్ళకి మధ్యలో ఏమొచ్చిందంటే ఇరాన్ లో మిలిటరీ గానీ వెపెన్స్ కానీ తక్కువగా ఉంటాయన్నమాట అక్కడ నైన్టీన్ సెవెంటీ లో అనుకుంటా ఇద్దరు మనుషులు ఉన్నారు కమీనియే అని ఇంకో పేరు తెలీదు పలు అని ఒకరు ఇద్దరున్నారు అంటే మనకి ఇప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అలా ఎలాగో ఐరాన్ కు వచ్చి సుప్రీం లీడర్ ఉంటారు అలాగా ఈ ఈ ప అక్కడ ఇరాన్ ప్రజలకి ఏమంటే కమీ మీ అనే వాడు సుప్రీం లీడర్ గా ఉండాలంటే ఇష్టం పు కానీ ఇ బ్లు ఏం చేసారు ఆ మీ యుఎస్ఏ పవారు యుఎస్ఏ మిల్ట్రీనీ యూస్ చేసుకొని ఆ ఇరాన్ కి ఇలు అనే వారు ఆ సుప్రీం లీడర్ అయి కొన్ని అయిపోయిన తర్వాత కొన్ని జరిగినా ఎక్ కొ నిరసనలను నువ్వ వద్దు అన్నట్టు ఇప్పుడు దానికి కమేనీ అని అన్ని చేసాడు అంటే కమేనీ ముందు ఉండి అట్ల పస నలు చెరిగాయ్ అట్లా కమనీ ఉన్నాడు కాబట్టి నిరసనలు జరుగుతాన్నాయని కమనీ అని ఇరాన్ లో ఉండనీ కన్నా వెళ్లగొట్టారు ఆ దేశంలోనే ఉండనీ కొండ
ఆ
కొన్ని రోజుల తర్వాత అంటే ఇరాన్ లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా
ఆ
ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అన్ని దేశాలకి పోతన్నా కూడా పేదలకి మాత్రం డబ్బులు రావట్లేదు అనమాట వాళ్ళకి రావాల్సింది ఏమీ లేదు అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు డబ్బులు ఏమి అవన్నీ తెలుసుకోని ప్రజలు నువ్వు వద్దు మాకు అన్నట్టు మల్ల కొన్ని రోజు తవాత మళ్ళీ నిరసలిస్ స్టార్ట్ చేస్తారు. చే మల్ లీ మిలిటరింగ్ యూస్ చేసుకొని వాళ్ళని కొట్టి పీయడం అట్ల చేస్తాడు లు కానీ వీళ్ళిసారి మాట వినరు. ఇంకా చానా గట్టిగా నిరసనలు చేస్తారు ఆ తర్వాత బ్లూని పంపించేస్ తరీరాన్ని వెళ్ళగొడతారు. అట్ల వెల్ వెలగొట్టిన తర్వాత కమేని అనే వారు వెళ్ళిపోయింటారు కదా ముందే
ఆ
తనొస్తాడు ఇప్పుడు ఇరాన్కి
హ్
ఇప్పుడు ఆ సుప్రీం సుప్రీం లీడర్ అనే వాళ్ళు కమ్మీనీయే అవుతారు ఇప్పుడు కమ్యూనీకి కోపం అన్నమాట యుఎస్ఏ వాళ్ళని వాళ్ళ మీట్రింగ్ని వాళ్ళ వెపన్స్ని యూస్ చేసుకొని మా ఇరాన్ ప్రజలకి ఇష్టం లేని వాళ్ళని ప్రీమిడర్ చేసినారనే కమ్యూనీకి నచ్చదు. అందుకని ఏం చేస్ సార్ అంటే ఇరాన్లో కొన్ని యుఎస్ఏ ఎంబసీలు ఉంటాయి కదా
అవు
దాంట్లో ఉండే ఉండే పైస్నందరినీ ఈ కమ్యూని బంధిస్తాడు కొన్ని రోజులు
ఆహా
ఇట్ల బందీయ్యడం వల్ల యుఎస్ఏ వాళ్ళకి కోపం వస్తుంది అప్పట్నుంచి యుఎస్ఏ కి ఇరాన్ కి కాదనమాట
మ్
మళ్ళా ఇట్లా ఆ
చెప్పు చెప్పు
ఆ ఇరాన్కి కాదు ఇజ్రాయిల్ కి ఇరాన్కి ఏమి అంటే వారు ఇప్పుడు మనక్ ఇండియాకిి పాకిస్తాన్కి కాశ్మీర్ ఎలాగో ఇజ్రాయిల్కి.. ఇరాన్కి ఒక మసీద్ అలాగన్మాట సేమ్ యుఎస్ఎ పవర్ని యూస్ చేసుకొ ఈ ఇజ్రాయల్ ఏం చేసింది. అ వాళ్ళ యొక్క మిల్ట్రీనీ యూస్ చేస్ కొన్ని వెపన్స్ యూజ్ చేసుకుని ఆ మసీదు అనేది ఇరాన్ వాళ్ళది అది
ఆ ఇప్పుడు ఇజ్రాయల్ రిలీజ రిన్ వేరే ఈరాన్ రిలీజియన్ వేరు కదా ఇప్పుడు ఇజ్రాయిల్ తీసుకున్న వాళ్ళకి ఏం లాభం చెప్పు అంటే మస్జిద్ని కూల్చేస్తే ఏమైనా కట్టుకో కట్టుకోవాల అనుకున్నారా లేకుంటే ఎట్లా
అంటే వాళ్ళ దేవుడు అనుకున్నారేమో తెలీదు కానీ అంటే మా దేవుడు అనుకుని ఉండొచ్చు కదా
ఆ
అది ఫేమస్ మసీద్ అంటా
ఆహా
అవు
ఫేమస్ మజీద్ వచ్చి ఒక ఒకటి ఉంది అది ఇక్కడ ఉందంటే ప్యాలెస్తటైన్ లో ఉంది
ఆహా అంటే అదే తీసుకున్నారేమైతే ఆ
ఆ అలక్సా అని ఒక ఆ ఫేమస్ మస్జిద్ అనిండి దాంట్లో ఇప్పుడు ఇజ్రాయిల్ చాలా ఇప్పుడు మా ఖురాన్లో ఏముందంటే ఇజ్రాయిల్ చాలా స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయితుంది ఆ స్ప్రెడ్ అయ్య అన్యాయం జరిగినప్పుడు మా ప్రాఫట్ అనేది ఒకరు వస్తారనమాట
ఆ
ప్రాఫిట్ మెహందీ మెహ మెహదీ అన్ పేరుంది ఆయన వచ్చి వాళ్ళని అంత ఉత్తరించి మళ్ళా వెళ్తారు ఈ వారు ఎప్పటికి ఎండ్ అవ్వలు ఆయన వస్త ేనే ఎండ్ అవుతుంది ఇంకా చాలనా దారుణాలు చూసే న్నాయి అట్లా మా పురాణ లో ఉంది ప్యాలెస్టైన్ అది సెకండ్ మస్జిద్ వరల్డ్ లోని
ప్యాలెస్టైన్ లో ఉండే అల అలెక్సాండర్
హ ఉ అల్ అ నసాని అమర్ చేదు వీళ ఏమంటే అంటే ఈ ఇజ్రాయిల్ ఏమంటే మిడిల్ ఈస్ట్ అంతా ఆక్యుపైై చేసుకోవాలా అని ఆకుపైై చేసుకొని దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలా అని అప్పుడు ఆ వాళ్ళొచ్చి అట్లా చేస్తే అ అప్పటికే అంతం అవుతుంది ఆ వారు ప్లస్ వీళ్ళు ఇరాన్ వాళ్ళకి ఏమంటే కొంతమందికి అంటే నాన్ ముస్లిమ్స్ ఉంటారు కదా కొంతమందికి ఆపోజిట్ ఉంటాారు చూడు సుప్రీం లీడర్ క వాళ్ళకి వెస్ట్రన్ కల్చర్ కావాలంటే అక్కడ అమెరికాలో ఎట్లా ఉంటారు ఫ్రీగా బుర్ఖాస్ వేసుకోకుండా
అ
అట్లా ఆ కల్చర్ కావాలంటే వెస్ట్రన్ కల్చర్ ఇకా అట్లా కావాలని కొంతమంది చాలా ఈయన చనిపోయిన తర్వాత కొంతమంది చనాా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయినారు అంటే నాన్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ అయితే చాలాడ్ ఇండియా వాళ్ళు కూడా సపోర్ట్ ఇరాన్ ఆ ఇరాన్ కి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయల్ కి సపోర్ట్
ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయల్ కి కానీ ప్రజలు మాత్రం ఇరానికి ఆ
ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇజ్రాయిల్కి సపోర్ట్ అని ఇప్పుడు మనం మనకి ఆయిల్ అనేది గ్యాస్ అనేది ఇంకా పెట్రోల్ డీజిల్స్ అనేవి ఇంకా రావడం డౌటే
ఆ అవును వాళ్ళు వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి రష్యా చైనా డైరెక్ట్ గా కాకపోయినా ఇడైరెక్ట్ గా హెల్ప్ చేస్త స్తున్నారు ఇరాన్ కి ఒకవేళ రష్యా చైనా అనేది ధంలోకి దిగితే దాని వరల్డ్ వార్ తీ అనచ్చేమో
ఆ అ నచ్చు మేబి
వాళ్ళు తినారంటే ఇంకా చాలనా ఘోరంగా ఉంటుందేమ
ఉ చానా అసలు వాళ్ళ దగ్గర చనా వెపన్స్ ఉన్నాయి చైనా వాళ్ళ దగ్గర అసలు కరోనా వచ్చిన చైనా వాళ్ళ దగ్గర నుంచే ఇంకా వాళ్ళ దగ్గర ఇంక ఏం చెప్పాలి చెప్పు ఇంకా ఎన్నిన్ని
అలకి మంటేను తక్కువ డబ్బులతో న్యూ న్యూ టెక్నాలజీస్ అన్ని ఏ చేస్తారు వాళ్ళు
ఆ ప్లస్ వాళ్ళకి ఏమంటే చైనాలో పాపులేషన్ ఎక్కువ ఉండకూడదు అంటే ఎంత తగ్గతే అంత
మంచి తనకుంది వెళ్ళం
అ
మంచి ఉండొచ్చానే ఏమో కదా ఫైనాన్షియ కానీ పాపులేషన్ లో చైనానే ఫస్ట్ అనుకుంటా ఆ తర్వాత ఇండియా తర్వాత రష్యా
సరే అండి తినంగ్ టైమ్ అయిత అందా
ఆ అవునండి సరే అయితే బాయ్
సరే బాయ్ ఆ నేను కూడా వెళ్తాను
అ